అయిందా
ఆ వినిపిస్తుంది, ఏం చేస్తున్నరు.
ఏం లేదండి వంటయా చేస్తున్నరు మా అమ్మగారు, నేను చూస్తున్నా అన్నమాట.
అవునా ఏం కరీ చేస్తున్నరు.
ఆలుగడ్డ ఉడకబెట్టిరు ఇప్పటి వరకు అయితే ఇంకా కూర చేస్తారో, ఏం చేస్తారో తెల్వదు ఇగ.
అవునా మీరు నేర్చుకుంటాల్ల దగ్గరుండి.
నాకు రాదండి వంట చూడన్ కు అంటే ఏదో అప్పుడప్పుడు వెళ్తా అన్నమాట వంట గదిలకి చూస్తా ఏం చేస్తున్నరు అమ్మా అని.
అవునా
మీరు వంటలు ఏం చేస్తారండి, వంటలు అయితే ఎక్కువ ఇష్టము అయినా ఏ కూర చేస్తారండి ఎక్కువ.
ఎక్కువ సాంబార్, గుత్తివంకాయ అంటే నాకు చాలా ఇష్టం.
సాంబార్ ఎట్ల చేసారో చెప్పండి మా అమ్మకడు మా అమ్మకి చేయమంట.
అవునా ఏం లేదండి కందిపప్పు ఫస్ట్ ఉడక పెట్టాల కుక్కర్లో మె
హుమ్
తర్వాత మనం పోపుల జీలకర్ర, ఆవాలు పోపు గింజలు అవన్నీ వేసేసి కరవేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి తర్వాత మనం కట్ చేసి కూరగాయలు ముందే కట్ చేసుకోవాలి. టమోటాలు, సోరకాయ ముల కాయ, వంకాయ, బెండకాయ అన్ని మన ఇష్టమున్నా కూరగాయలు క్యారెట్ మనమే ఆ తే అవన్నీ కట్ చేసుకున్నయి అందులో ఎయాలె నూనెల ఏసి కొద్దిగా ఫ్రై అయినంక చింత పులుసు వేయాల.
అవునా అండి ఈసారి నేను మా అమ్మకి చెప్తాను ఇట్లా చెయ్యండి అ మ్మా అని మేము ఎప్పుడు సాంబార్ ఎసుకోమన్నమాట.
అవునా లాస్ట్కు ఉడకబెట్టుకున్న పప్పు అందులో వేస్తే సాంబార్ సాంబార్ పౌడర్ కూడా వే
ఇంత ఈజీ నా అండి పా కూరా సాంబార్
చాలా ఈజీ మీరు కూడా నేర్చుకోవచ్చు.
మీకు చికెన్ కూర అట్లా ఏమన్నా చేయొచ్చా అండి.
ఆ చికెన్ కర్రీ లేనిది అసల్ గడవనే గడవదు.
మా అంటే మా ఇళ్లలో చేసుకోరా అనమాట మా స్నేహితులు అంటరు ఊకా చికెన్ పచ్చడా, చికెన్ కూర తెస్తా తెస్తా అంటారు కానీ నాకేమో తినడం రాదనమాట.
ఎందుకు మీరు నాన్ వెజ్ తినరా.
తినమండి మా ఇంట్లో తిడతారు అంటే మా తాతల కాలం నుంచే తినకపోయేదిగా మేము కూడా తినకపోయేది
అవునా మాకైతే ఎవ్రీ సండే నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉంటుది
మాకు ఆదివారం పప్పె ఉంటదండి మా ఇంట్లో
అయ్యో ఎందుకు మీ మీకు కూడా అలవాట్లేదా అండి
నాకు అలవాటుందండి బయట కాకపోతే ఇంట్లో తినం
అవునా
ఇంట్లో తెలివదు ఇం ఇంట్లో తెలిస్తే నన్ను ఇగ ఇంట్లోకి కూడా రానియారండి స్నానం చేయ్యంది రావదు అంటారు ఇగా
అవునా మీకు చాలా ఆచారాలు ఉన్నట్టున్నాయి
చాలా అండి అసలు పూజగది కి కూడా రానియారండి ఇప్పుడు మనం ఏమన్నాటు ఇటు తిరిగి వచ్చిన కూడా
బయటికి వెళ్తే మళ్ళీ స్నానం చేసి చ్ లోపలికి రావాలా
పోయినా కూడా అండి స్నానం చేసి ఇంట్లోకి రావద్దు అసలు నువ్వు అక్కడనే బయట ఉండు అసలు రా అసలు పోకు అని అంటారండి మా ఇంట్లో
ఆ చనిపోతే ఎవ్వరైనా స్నానం చేసి ఇంటికి వస్తారులే కాని బయటికి ఎక్కడికన్నా మామూలుగా వెళ్తే మాత్రం
కాళ్ళు, చేతులు కడుక్కోవాలి అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోమంటారు ఎటైనా మేము చిన్న ఆడుకోడానికి వెళ్ళిన కూడా అండి డి అసలు మా ఇంట్లో కాలు కడుక్కొనే రావాలి లోపలికి అని అంటారు
మరి అది కూడా నిజమే బయటికి వెళ్తే కాళ్ళు కడుక్కోవాల్సిందే కాకపోతే ఎవరన్న స్నా అవాల
ఆ అవునండి
మ్
హు మాదే అవునండి మా దగ్గర ఒకటే జరిగిందని చెప్పాలా అండి
ఆ చెప్పండి
వాళ్ళు ఒక హెల్త్ కార్డు కట్టిరు అనమాట ఒక నలభై ఐదు వేలు ఎంతనో పాలసీ కట్టిరు ఒక ఆయన దగ్గర కట్టినాక వారం రోజులకి ఆయనకి హార్టెటాక్ వచ్చిందండి
అయ్యో ఆ
అయితే ఏమైందంటే హార్టెటాక్ వచ్చింది కదా వాళ్ళ ఇన్సూరెన్స్ వస్తుందేమో అనుకుంటారు కదండి ఎవరైనా ఆశ కదా కరెక్ట్ ఏ కదా కట్టిరు కాబట్టి అయితే మళ్ళకి వాళ్ళకి నెలగల అది రాదు కదా ఆ అయితే ఆయనక ఏమో వారంకి హార్ట్ ఆపరేషన్ చేయాలి ఎమర్జెన్సీ హైదరాబాద్ తీసుకుపోవాలన్నారండి
ఆ
ఆయన కాడనేమో అసలు పైసలు ఇన్ని రోజులు కట్టమంటేనేమో కట్టలేదు కట్టినాక వారం రోజులకే ఇట్లా పెద్ద రోగం వచ్చింది ఐద ఆరు లక్షలకి ఎక్కువయినాండి
అయ్యో
ఆయన దగ్గర పైసలు లేవు వాళ్ళ దగ్గర లేకపోతే వేరే వాళ్ళ డొనేషన్ వాళ్ళు టీచర్ అనమాట గవర్నమెంట్ ఇగ వాళ్ళ టీచర్ల స్కూల్లా సంబంధిచినోళ్లు ఒక రెండు లక్షలు ఇగ మా డాడీ వాళ్ళకి స్నేహితులు అందరు కలిసి ఒక లక్ష అట్లా అట్లా అడిగిచి ఇంకా కాపరేషన్ చేపించిరు మొత్తానికి ఇగ హెల్త్ కార్డు పని చేయదు కదా పని చేయదు అన్ని చెప్ చేపిన్ర్ అనమాట వాళ్ళుగ్ ముందే వారం కాదు నెల రోజులు రెండు నెల గాంది చెయ్యరు. అని ఆమె ముందే చేపింరు
అవును కరెక్టే కదా
ఆ అయితే ఏమైది తెలుసా అండి చేసిరు సర్జరీ అంతా బానే ఉందండి, మంచిగానే ఉండు కదా అని ఇగ డిశ్చార్జ్ కూడా చేసిరు ఆయనకు ఓపెన్ సర్జరీ చేసినాక, చేసినాక ఏమైందంటే ఆ మన్చ్ మంచిగానే ఉన్నాడు అయితే ఇగ రెండు రోజులు ఇగ ఉండాలి ఇక్కడనే చుట్టుపక్కలనే ఉంటే ఉండండి లేకపోతే ఇంటికెళ్ళి రండి అని చెప్పిర్రు అనమాట వాళ్ళు ఒక రోజు
ఆ హాస్పెటల్లా
ఆ హాస్పిటల్ దగ్గర నుంచిన్దే వెళ్ళిపోయారు అన్నమాట ఇక డిచార్జ్ అయ్యారు. ఆరు లక్షలు ఏడు లక్షలు ఖర్చఅయింది మంచిగానే అయింది అంత అయింది ఇగా పైసల్ ఖర్చు అయినా కూడా ఇగ మళ్ళీ ఏమైది తెలుస తా అండి వాళ్ళు అయితే ఇక్కడ ఎదురుంగానే ఇప్పుడు హాస్పిటల్ ఇది అనుకోండి ఇగ దాని ఎదురుంగానే ఒక రూమ్ ఉంటే అక్కడ ఉన్నారండి
అంటే వాళ్ళ ఇల్లు అక్కడేనా
అక్కడ కాదు వాళ్ళది వేరే దగ్గర మూడు నాలుగు గంటల జర్నీ ఎవరు బోతిరిగా ఆట్ సర్జరీ అయింది జర్నీ చేయడం ఎందుకుని అక్కడనే ఉంచిరు అనమాట పేషంటీని ఆ రూమ్ వాళ్ళ అమ్మనా వాళ్ళ ఇట్లా వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు అందరు కల్సి ఈ ఒక రూమ్ దీసుకున్నారు లార్జ్ జిలా
మళ్ళీ రెండు రోజులకి రావాలి రెండు రోజులు అయితే రావాలి గదా
ఆ మల్లి హాస్పిటల్కి చెకప్ ఉంది క పెద్ద చెకప్ కదా అండి మళ్ళీ అవి చిన్న చిన్న సర్ది తగ్గు కాదు కదా అందుకే అని జాగ్రత్తగా ఆన్నే ఉన్నారు
హ్మ్
అయితిగా మద్ తర్వాత ఏమైంది తెలుసా అండి మధ్యరేత్రి అయితే ఒక రోజున్నర అయిపోయింది ఇంగ రెండో రోజు అయితే ఇంకా హాస్పిటల్కి పోవడంమే ఆన్లస్యం నైట్ నైట్ ఇగా అయన ఆ గ మాగం చేసిండండి అని కాళ్లు చేతులు పైకి లేపిండంట అంటే చనిపోయింది ఇక.
జరి ఓకే అయి
ఓకే అయింది డిస్ చర్జ్ అయిండు మంచిగా నడిచిండు మాట్లాడి నాకేమైంద అని అన్నాడు అసలు ఎంత మంచొళ్ళు తెలుసా అండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. ఆయన చ
హాస్పిటల్ లో కంప్లైంట్ ఇవ్వలేదా
మేము ఆ కాదు కంప్లైంట్ కాదండి అయితే ఆయన నాలుగింటప్పుడు ఇం అంటే రెండింటికి అట్లా చనిపో అంటే ఇంక కాళ్ళు ఇం గురక తీసిండ అంటే గుండె ఆపరేషన్ కదండి ఏ మనా ఇట్లా అయితే మాత్రం చచ్చిపోతు అంటే ఏమన్నా ప్రమాదం ఉంటదనమాట. మా ఆయన ఇగ మా రా లేదు ఇగ కాళ్ళు చేతులు పడిపోయినాయి ఇక అప్పుటికప్పుడే కాళ్లు పైకి లేవ్వడం అట్ల ఇట్లా జరిగితే ఇంకా హాస్పిటల్ తీసుకపోతా అని నాలుగింటి వరకిక నాలుగు మూడింటి వరకు తీసుకోవేరే ఎదురుంగనే కదా. పట్టాల గో అయితే వాళ్ళు ఇంకా బత్ కే ఉన్నాడు కాకపోతే పడుకొని ఉన్నాడేమో అట్లా కళ్లు మూసిండేమో అది కని ఒక అనుమానం తోటి ఎళ్ళిరు లోపలికి వాళ్ళేమో లక్షగట్టం మళ్ళీ జాయిన్ చేసుకుంటాం పైసలు కట్టండి పైసలు కడితేన అంటే మాకేమో ముందే అనుమానం అన మాట ఆయన పోయిండి అనేది ఉంటది కదా కొంచం కాకపోతే తెలవాలిగా కన్ఫామ్ కోసం మళ్ళి హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళ లక్షలు లక్ష క్షలు కట్టమన్నారండి మోసం చేతురండి హాస్పిటల్ లల్లా
అయ్యో అ మరి టు డేస్ ఆపరేషన్ అయినా టు డేస్ సి అందులోనే ఐ
ఆ మంచిగా అయిందండి ఆహా మళ్ళీ అడ్మిట్ జెయ్యండి ఆ ప్రీ అంటే మళ్ళ ఒకసారి చూస్తాం ఆయనకి ఏమైందో నాకు కూడా తెలవదు కదా అని అడ్మిషన్ కి పైసలు కట్టించుకుంటారు కదా అండి ల లక్షలు లక్షలు హార్ట్ కు సంబంధించింది అయితే ఒక లక్ష అడ్వాన్స్ కట్టండి అన్నారు మాకు అసల్ కాల అనికే వాళ్ళ మే టల అర్జెంట్ ఎమర్జెన్సీ ఆయన అసలు చచ్చిండో బతికిండో తెలియదు నువ్వు చూస్తావా చూడవా అని గట్టి కరిస్తే పోయి చూపచ్చిరు ఒక గంటలలా చెప్పిర అనమాట ముందే మాకు ఆల్రెడీ ముందే తెలుసు ఆయన పోయిండు కాపోతే తె మాకు అంటే తెలివాలి కదా అది క ఫం కాదు పాపం బతికు ఉంటడానికి కొంచెం ఉంటంది కద ఒపి క ఆ హోప్ ఆ వన్ పర్సెంట్ ఎందుకు అంటే మనకి కన్ఫర్మ్ కాదు మనం మనం ఎట్లా జరి అంటే చెప్పగలుగుతాం చచ్చి పెండి అని ఒక మనిషి అని ఏదో ఒక నమ్మకంతోని పోయిన మనమాట పోయినరు వాళ్ళు పోతే అండి పాపం అండి అస్ అసలు వాళ్ళ నా న్నాన్నే ఆధారం అన్నమాట వాళ్ళ ఇంట్లా ఆయన టీచర్ చెప్తే గాని వాళ్ళ ఇంట్లో కొడు కు వాళ్ళ బిడ్డ ఏళ్ళదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆమె వాళ్ళ భార్య
అయ్యో
అండి అసలు వాళ్ళ భార్యకి ఏదో థైరాయిడ్ ఏదో ప్రాబ్లమ్ ఉందంటే ఆమెకి తెలిస్తే ఆమె గుండా ఆగి చచ్చిపోతదండి
అయ్యో
అసలు ఎంత తెలుస అండి కష్టం అసలు ఘోరంగా బాధ అయ్యిందండి నాకు ఈ మధ్యనే తెలుసు అటు ఎల్త్ కార్డు కట్టిరు లక్ష లులక్ష లు కి అసలు లక్షలులక్షలు పైసలు అయినయ్ ఇ అన్నీ అయినాయండి ఫుల్లు వాళ్ళకి
అవును ప్ర పైసలుపోయినా ప్రాణం అన్నా దక్కినట్టు లేదు కదా
హల్త్ కార్డ్ పోయింది అంటే హెల్త్ కార్డ్ చేయించు కూరు కాని మేమైతే తెలుసా అండి వాళ్ళకి ఎప్పటినుంచో చెప్తుడు మా నాన్నగారయినా మా నాన్న వాళ్ళ స్నేహితులు చెప్తారనమాట అట్లా కాదురా చేయించుకో ఎప్పుడు ఏమొస్తుందో తేల్వధుర అంటే వినలేదు విననప్పుడు ఇంక వదిలేసిరు ఇక మళ్ళీ ఒక రోజు ఆయన వచ్చి కడతం ఇట్లా మా ఎందుకో కట్టాలనిపిస్తుందిని వాళ్ళే వచ్చి మరి కట్టిరు మా కాడ అంటే తెలిసిన వాళ్ళ కాడ కడతే అటు పైస అసలు పోయినాయి ప్రాణం పోయింది పైసలు రాలే మళ్ళీ ఆయన ఆధారం అండి ఇంట్లా
మరి ప్రాబ్లం ఏంటిదో అసలు తెలిసిందా మరి
ఇక అటుసారి అయితే ఇక ఆయన కొంచెం మెట్ల మీద అటు ఇటు అండి
హార్ట్ సర్జరీ అయినంకన
అయినాంక ఇ డి డిశ్చార్జ్ చేసిరు మంచిగానే ఉండు మాతో కూడా ఇట్లా ఫోన్లు మాట్లాడిండడు అనమాట తెలిసిన వాళ్ళతోని
అదే ఏదో ఒక మిస్టేక్ చేయడం వల్ల చనిపోయిండ
కాదండి అంటే గాయనకి కొంచెం ఏజ్ ఎక్ యాభై ఏళ్ళు అట్లు ఉంటాయిలేండి కాని ఇక ఓపెన్ సర్జరీ అంటే కొంచెం క్రిటికలే ఉంటది కదా అండి
ఓపెన్ సర్జరి ఏ
చాలా మంచిగా ఉన్నాడండి ఆయనకి స్టంట్లు పడడం కుదరట్లే అంటేనే ఈ సర్జరీ చేసిరు
అవునా అండి
అసలు పాపం అండి మాకైతే తలుచుకుంటే చాలా అయితుంది అటు పోదామంటే మేము పోవద్దానమాట వాళ్ళ ఇంటికి
ఎందుకు వెళ్ళొద్దు మీరు
ఏళ్ళొద్దు అంటే మా ఇంట్లో పోయి పోయిన ఆరు నెల కిందనే ఒక పెళ్ళి అయింది అనమాట మేము వెళ్ళొద్దు అని మన నానమ్మ పంపియదు మమ్మల్ని ఇ
అవును
ఆ మళ్ళ పెళ్ళకి మంచిది కాదు ఏమైన్నా అవుతుది మీరు పెళ్ళొద్ ఆ వెళ్ళొద్దు అయితే మేము ఏమన్నా అంటే ఉగాది అయిపోయింది కదా సంవత్సరం అయిపోయినట్టే కదా అంటే అట్లా కాదు సం పెళ్ళయినా ఇంక సంవత్సరం వరకు ఉండాలి అని మమ్మల్ని పంపయలేదండి ఇంట్ల నుంచి
అవును కరెక్టే అండి అది నిజమే అది
పా పెళ్ళి చేసిన పా పాపం మళ్ళ ఏమైనా తగులతోంది అటు ఇట అని మళ్ళీ పంపలేరు మమ్మల్ని
పాప మా ఆయనకు అటు ఆపరేషన్స్ ఫెయిల్ అయింది ఇటు ప్రాారంభంమయింది ఇటు హెల్త్ కార్డు వ్యంది
ఆ హెల్త్ కార్డ్ పోయింది అళ ఇంట్లో మనిషి పోయింది కదా అండి పెద్ద దిక్కు
అే ప్రాణమే పోయింది
ఆ పెద్ద దిక్కు అండి ఆయన లేకపోతే వాళ్ ఇనలేట్
వాళ్ళ ఎవరు తీసుకుంటారో ఏమో పాపం
ఇక అబ్బాయి కూడా చిన్న అబ్బాయి అండి ఇంకా చదువుకుంటుండడు ఆయన ఉద్యోగం అవీ ఇంక అంత తెలియదు కాని చిన్న అబ్బా అన మాటం
ప్లీస్ ప